ఏం లేదు ఊరి కేరళ కూర్చొని ఉన్నాము కాల్ వచ్చింది కాల్ చేశారు హలో
కిక్
డిన్నర్ ఇంకా అవ్వలేదు చెయ్యాలి మెల్లగా ఎయిట్ వరకు చేస్తా ఒక్క నిమిషము అవును మీరు ఈరోజు ఏమన్నా బయటికి వెళ్లారా
లేదు అండి వెళ్ళలేదు
అవునా ఓకే ఓకే
వెళ్లారా
వెళ్ళాలనుకున్నాను కాగాని కుదరలే కొంచెం పని వర్క్ వల్ల కుదరలేదు అసలే సమ్మరు ఎడాలో బయటికి వెళ్ళాలంటే భయమే అతుంది చనా చనా భయం అయితుంది ఎండలో ఫుల్లు కొడుతుంది ఇప్పుడే చనా ఎక్కువ కొడుతుంది ఇంకా ముందు ముందు ఇంకెట్లా కొడుతుందా ఏమో
ఇప్పుడే టెంపరేచర్ హైట్
హమ్ మళ్ళీ ఈ సమ్మర్ అంటేనే పెళ్ళిళ సీజన్స్ కదా
మైన ఫంక్షన్స్ కి పెళ్లిళ్లు అటెండ్ అయినారా
ఫంక్షన్స్ కి ఇంకా ఏమి వెళ్ళలే ఒక ఒకక్క ఫంక్షన్ కి అలా వెళ్ళేసి వచ్చాముళ చిన్న ఫంక్షన్ వెళ్ళొచ్చాము వెళ్ళసి అట్లా ఒక గంట సేపర్లో వెళ్ళేసి వచ్చాము ఫుల్లు ఫుల్లుల్లెండో కొట్టేసింది అసలు ఇ సమ్మర్ అంటేనే చాలా సీజన్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళు
ఉమ్
అయ్యిందా
మీరు ఫుడ్ ప్రిఫర్ చేస్తారా మంచిగా
వాయిస్ కొంచెం లోయినా వడుతుంది
ఫంక్షన్స్ లో ఫుడ్ ప్రిఫ్ ఫర్ జేస్తారా
లీ హెల్ది అంటే తింటాము చింటమ్ చాలా వరకు లిమిట్ లోనే తింటారు ఎంతయినా మన ఇంట్లో చేసినట్లు ఉండదు కదా మీ మీరేమన్నా ఫంక్షన్స్ కెల్లారా
లేదు వెళ్ళ అంటే నేను మా వ్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు
ఉ ఇసి సమ్మర్లు అన్ని చాలా వరకు ఇప్పుడే పెళ్ళిళ్ళనేవి స్టార్ట్ అయితా ఉంటాయి
పలిల సీజన్ లేదా
ఎక్కడ ఆ
సమ్మర్ లోనే అన్ని మంచి ముహూర్తాలు మంచి రోజులు ఉంటాయి అంటారు కదా
ఆ మళ్ళీ చెస్ సమ్మర్ ఏంటి మనం వెళ్ళనీనకి కూడా కొంచెం ఈజీ ఉంటంది ఎండ కొడుతుదని గానీ ఇక వెని వాన ఇట్లా ఏం ఇబ్బంది లేకుండా ఏళ్ళనీకి ఈజీ ఉంటది కదా అందుకని చాలా వరకు ఇప్పుడే అందరు బిలీళ్ళు చేసుకుంటా ఉంటారు మీకు మ్యారేజ్ అంద
ఏదో
ఓకే ఓకే
మీరు మరిడా
కాదు కాదు
ఏమన్నాలైక్ ఆ మ్యారేజ్ చేసున్నామని ఏమ అనుకుంటున్నారా
అంటే ఇప్పుడు చూస్తు మెల్లగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చూదామని బ
ఏమన్న క్వాలిటీస్ వున్నాయ ఇద్దప్ప ఇట్లా అబ్బాయి ఉండాలి
అలా ఏం లేదు గుడ్ పర్సన్ అయితే బెటర్
ఎక్కువైతంది
లేదు మాది అంటే జాయింట్ ఫేమలీఏ మాది జాయింట్ ఫ్యామిలీనే మాది మీది ఓకే ఓకే మీ మదర్ హౌస్ వైఫా జాబ్ చేస్తారా
ఇధా
ఉహుమ్ మిర్స్ మిక్సీ బ్లీన్స్ ఎవరన్న ఉన్నారా
యా ఎల్డర్ బ్రదర్
ఓకే ఒకే ఇంకా ఇంకా ఇంకేమన్నా మీకు అకేషన్స్ ఉన్నాయా ఈ మధ్య మ్యారేజ్కి మ్యారేజెస్ ఏమన్నా వెళ్ళడానికి మీ వాయిస్ చానా లో లో లో లో ఉంది
ఉందండి ఇప్పుడు ఒక టూ వీక్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ ఉంది ఇ ఎండలో షాపింగ్ చేసేది ఉంది కాబట్టి సిజన్ ఇప్పుడు ఎండలో బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం ఐతుంది సో ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాలి షాపింగ్ పెళ్లికి
అవును బయటికెళ్ళాలి షాపింగ్ అంటే ఈవినింగే బెటర్ ఈవ్ న్నింగ్ కూడా చాల ఉబ్బరిస్తూ ఉంటుంది. ఎంత బా ఎంత ఈవినింగ్ టైమ్లో వెళ్దాం అనుకున్నా కాని ఉబ్బరిస్తా ఉంటది
ఇక మార్నింగ్ వెళ్తా ఇట్ల ఈవినింగ్ టైమ్ అన్న కొడుతుంద ఎం భరిస్తాం మనం భరించగల్గుతాం కాని ఈ మధ్యాహ్నం మళ్లాంటే మొత్తం డీహైడ్రేట్ అయిపోయి మొత్తం ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపో
ఆవును అవును
మళ్ళీ కూడా స్తంభాలెస్తున్నరు ఆఫ్ ఆఫర్స్ కూడుంటాయి బాలేవు డిజైన్స్ కాబట్టి చాలా ఆఫర్స్ పెడతారు కదా
ఉమ్ ఉమ్ ఉహుమ్
మద్యేమన్న షాపింగ్ చేసారు ఉ
మేమా అ అంటే ఇంకా ఈ అ చెప్పం ఈ రోజు వెళ్ళాలనుకున్నానికే ని కుదరలేదు చూడాలి ఇక వెళ్ళాలి కానీ షాపింగ్ అంటే అబ్బా గంటలు గంటలు చేసుడు నా వల్ల కా దు ఏదన్న నచ్చితె తెచ్చుకోవడం లేకుంటే లేదు కొన్ ఇంత మందయితే అబ్బ వాపు హలో
ఇంత బడ్జెట్ లో షాప్ ఎంత తీసుకుంటారే మన శారికి ఆ
అంటే నచ్చితే ఓకే బార్గరింగ్ జేస్తాము బార్గరింగ్ చేసి ఇస్తే తీసుకుంటాము లేదు అంటే మరి అంత హైప్రిపేర్ చేయను నార్మల్ గా కాస్ట్ లోనే తీసుకొస్తాం మాక్సిమం తక్కువలోనే
నీకు అంటే మీకు ఏ కలర్ ఇష్టం వైట్ ఫ్రాక్ డ్రెస్
అ మీ వాయిస్ కట్ కట్ అవుతుంది ఇహి
ఓన్లీ ఎల్లోనే ఎందుకు ఇష్టం లేదు మీస్కిల్ టోన్ కి సెట్ అవుతుందా లేదా మీకు
ఎల్ల అంటే ఎందుకో కొంచెం బానిపిస్తది బ్లాక్ ఉన్న వాళ్ళకైన వైట్ ఉన్న వాళ్ళకైన కూడ అది కొంచెం బాగా నప్పినట్టు బాగుంటది గదా ఎవరికైనా కానీ బాగుంటది ప్లస్ మళ్ళీ చాలా వరకు ఫంక్షన్స్ లల్లో ఎల్లో గ్రీన్ రెడ్డు ఇవే బాగా ప్రిఫర్ చేస్తారు కదా ఉ.. ఎల్లో కాకుండా వైట్ నచ్చుతుంది ఇంకా వైట్ బాగుంటది వైట్ కలర్ కూడ నాకు అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తా కాకపోతే మర పక్కలు పడితే చాలా అంటే చాల ప్రాబ్లం అయి కని తక్కువ ప్రిఫేర్ చేస్తా వైట్ నేను
ట్రెడిషనల్స్ లలో సారీస్ల్ హాఫ్ సారీస్ లేకపోతే అనార్కలి లే నాకు
శారీసు శారీస్ ఆఫ్ శారీస్ రెండు రెండు ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం మీరు
నేను నార్మల్ గు పైన ఫ్యామిలి ఫంక్షన్ స లేర్ల్
ఉం
మీరు వేస్తుంటది ఎంతారు అసలా మీకు
వయసు మళ్ళా ఈ కట్
వెస్ట్రన్ మీరు అంతా ఏం ప్రిఫర్ చేయరా మీరు
వెస్టర్న్ ఏ చేస్తాను పార్టీస్లా అది ఓన్లీ పార్టీస్ లో మా త్రమే వేస్తాను
వెస్ట్రన్ వేర్ లో ఎట్లాంటి షార్ట్ కుర్తాసా లేకపోతే జీన్స్
జీన్స్ జీన్స్ షార్ట్ కుర్ తీస్ బానే ఉంటాయి వెస్ట్రన్ టైప్గా అంటే ప్లేసెస్ కి వెళ్ళే ప్లేసెస్ని బట్టి వేస్తాను నేను కొన్ని ప్లేస్లలో షార్ట్ టాప్స్
యిదా
ఆ అంటే తక్కువ మీరు మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారు అన్ని ఫ్రాక్స్ మిడ్డీస్ కొంటానండి ఊమ్ ఒకే సారీస్ లాంటివి ప్రిఫర్ చేయ మీరు
అది మెయింటైన్ చేయడానికి కష్టంగా ఉంటది ఎప్పుడన్నా ఒక్కటి లైక్ బతుకమ్మ ఫెస్టివల్స్ ఉం
ఊమ్ ఉమ్ పెద్ద ఫెస్టివల్స్ కి
పెళ్లిల్లకి సారీస్ హాఫ్ సారీస్ ప్రిఫర్ చేస్తా
ఊమ్ ఓకే రెడీ అట్లాంటి పెళ్ళిళ్ళలకు అయితే వేసుకో వేసుకుంటే బెటర్ ఎందుకంటే అప్పుడే కదా మనం వేసుకునేది మళ్ళీ తర్వాత ఇంట్లో ఎట్లాగో శారీస్ వేసుకోలేం కాబట్టి ఏదో ఒక అకేషన్ కన్నా ఖచ్చితంగా వేసుకోవాలి లేకపో తే చానా ఇబ్బంది ఐతది అనీ మ
మీకు ఫాన్సీలో ఇలాంటి శారీస్ ఇష్టం కాదు వాళ్లకి నార్మల్ గా పట్టు శారీసా లేకపోతే ఫ్యాన్సయా కాటన్ ఇప్పుడు కొత్తగా కాది కాటన్ అని చెప్పేసి కొన్ని కాటన్ ఫాబ్రిక్స్ వస్తున్నాయి కదా
ఊమ్ పట్టు శారీసు ఇష్టమే ఓకే పట్టు వేసుకుంటాం గాని కొంచం మరింత హెవీ కాదు లైట్ వెయిట్ ఉంటాయి ఆ పట్టులో కూడా రకాలు
కాని పట్టు కి ఎక్కువ హై బడ్జెట్ ఉంటది కదా
అదే లైట్ వెయిట్ వి కూడ ఉంటాయి కదా తక్కువ లో బడ్జెట్ లో అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కొంచెం రిచ్ లుక్ మంచి ఉంటాయి చూనికి మరీ
మీకున్న సారీస్ లో ఎ కలర్ ఫేవరెట్ ఏది మీకు నచ్చింది ఏమైన ఉంద
నా కూడ శారీస్ లో పట్టు శారీస్ ఒక టు త్రి ఉన్నాయ్ పింక్ కలరు ఒకటి ఉంది అది పింక్ అండ్ గ్రీన్
నార్మల్ గ మీరు పట్టు సారిస్ కొనుక్కునే దాంట్లో హై బడ్జెట్ సారీ
అంటే ఎంతంటే అంత ఐడియా లేదు ఇంత మాక్సిమం లో తక్కువ లో హండ్రెడ్స్ లోపే ఉంటాయి థౌజండ్స్ పెట్టి ఏమంతా తీసుకోను నేను నావి చాల వరకు హండ్రెడ్స్ లోనే ఉంటాయి హండ్రడ్స్ లోనే తీసుకుంటాను ఇంగ
సరే అండి
సరే